హలో.
హర్షితా గారా.
అవునండి మీరెవరు.
నేను వస్తుంది కదా అక్కడ మౌనిక.
ఆ
ఆ చెప్ ఏం చేస్తున్నారు.
ఏం లేదండి ఇప్పుడే అన్ని వర్క్స్ చేసి. హె రెస్ట్ హెరెస్ట్ తీసుకుంటున్నాం. కోడి గుడ్డ.
అవునా తిన్నారా ఆఫ్టర్ నూన్.
ఆ తిన్నాం మీరు తిన్నారా.
ఆ తిన్నం.
ఆహ్
ఊహూ ఏం చేస్తున్నారు మరి.
ఏం లేదు ఒట్టిగనే ఖాళీ కుర్చున్నా.
ఆహా
ఊ
హ
ఇంకా.
ఏం లేదు స్టడీ చేస్తలేరా మీరు.
ఊ.. స్టడీ కాదు నేను నాకు మ్యారేజ్ అయిపోయింది పిల్లలు ఉన్నారు.
అవునా.
ఆ అవును.
ఆహా..
ఆ
ఏం వర్క్ చేస్తారు మరి మీ హస్బెండ్
నేను ప్రైవేట్ టీచర్గా చెప్తాను
ఓహో
ఆ
ఏమి వంట చేసినారు ఈ రోజు
ఈ రోజు కాకరకాయ ఫ్రై ఆ ఇంకా మేము జొన్న రొట్ ట్టెలు చేసం రొట్టెలు చేశాను పప్పు పప్పు ఇంకా సాంబార్ ఆహ సాంబారు మళ్ళీ ఇంకా అది టమాటా పచ్చడి
పో చాలానే చేశారు అవునా
అ ఇంకా మా బాబు ఏదైనా టిఫిన్ లాగా చేయమంటే బా అదేంటి వడా వడా చేసిచ్చాను
ఆహా
హుమ్మ్
హ
ఇంకా
చెప్పాలి
మీరేం వంట చేసిండ్రు
మేమ చపాతి చేసినాము
అవునా
పప్పు
ఆహా
వంకాయ కర్రీ కాలే ఇంకా
ఆహా కాలేదా
ఆ
ఊ ఊ
ఇంకా ఏంటి ఎవరెవరున్ ట్లా ఉంటారు మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ ఏం చేస్తరు
ఆ వ్యవసాయం చేస్తారు
అవునా
ఊ
ఇంకెవరెవరు ఉంటారు ఇంట్లో సిస్టర్స్ బ్రదర్స్ ఎంత మంది మీరు
మేమా ఫోర్ మెంబర్స్
ఫోర్ మెంబర్సా
అహ
ఆ అంటే మీరు సిస్టర్స్ ఎంతమంది బ్రదర్స్ ఎంత మంది
టు మెంబర్స్ వేలేస్ హు
ఇంకా చెప్పాలి మరి ఇంకా
మీరు దీపావళి ఎట్లా జరుపుకుంటారు
మేము దీపావళి చాలా బాగా గ్రాండ్గాసేలబ్రేషన్ చేసు కుంటాం మేము దీపావళి న అయితే
ఎన్ని డేస్ చేసుకుంటారు
టూ డేస్ టూ డేస్ చేస్తాం మేము
అ
ఉ ఒక రోజు పూజ లక్ష్మీ పూజ గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటాం టపాకాయలన్నీ కాల్చి చాలా బాగా గ్రాండ్ చేస్ కుంటాం ముందు రోజు అంటే ఇక టూ డేస్ చేసుకుంటాం మేము బానే
అవున
ఉమ్ మీసైడ్ ఏంది ఎన్ని డేస్ చేస్తారు
మా ఫ్రెండు టూ డేస్ చేసుకుంటారు
అవునా
ఊ
ఊహూ
వంట బాగా వస్తుంది
తను అన్నీ
అవునా మూవీస్ చూస్తారా బా
మూవీస్ అంటే ఇక అప్పుడప్పుడు చూస్తాను
ఆ మీకు ఏవతుంది
హా
మీకు ఇష్టమైన మూవీ
సండే ఇవి ఫ్యామిలీ ఏమో ంటాయి కదా అవి కొన్ని బాగా అంటే చాలానే కొన్ని బాగానే నచ్చుతాయి నాకు బలగం లాంటిది ఆ మా అన్నయ్య సంక్రాంతి అలాంటి మూవీస్
ఓఓ
హ
అ
కొంచెం ఫ్యామిలీ ఎమోషనల్ బాగుంటుంది ఉంటాయి కదా అలాంటి మూవీస్ నాకు ఇష్టం
అవునా
ఆ మళ్ళీ ఇంకా తర్వాత బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ లో కుకింగ్ వీడియోస్ స్టోర వీడియోస్ అలాంటివి చూస్తూ ఉంటాను మళ్ళీ ఇంకా విదయం స్టోరీస్ చూస్తాను మా పాపతో పాటు మా పాప దయ్యం స్టోరీస్ చూస్తుది హర్రర్ స్టోరీస్ అన్ని చూస్తూ ఉంటాది అవి చూస్త మా పాపకే మా తాప తమయా రాత్రి టటు టూకు త్రీకి మెలుక వస్తే చూస్తుంది మా పాప ఎంత దారుణంగా ఉన్నా అందులో ఎంత భయంగా ఉన్నా కాని చూస్తుది భయపడకుండా దయంలాగా
అనా
ఒకే భయం వేస్తే అప్పుడుప్పుడు దానికి భయమేయదు ఆ
ఇప్పుడు నుంచి ఏ మనకి ఉంది అమె స్ట్రాంగ్గా భయపడకుండా
ఊమ్ చిన్నప్పటి నుండి చాలా చిన్నప్పటి నుండి ఆ హారర్ స్టోరీస్ చూడడం అలవాటు అయిపోయింది ఆమెకు ఇప్పుడు ఎంత హార్రర్ గా ఉన్నాగాని ఆమె భయపడదు మూవీ మూవీస్ అన్నా స్టోరీస్ అన్నా
అహా
ఊమ్ అలాగే ఆమెతో పాటు ఇగ నా కు ఆ మొబైల్ ఇయ్యదు నాకు ఏం చేస్త ఆమె చూస్ సిందే నేను చూస్తూ ఉంటా అవి బొమ్మలు గిమ్మలు దయ్యాలు భూతాలు అన్నీ
మ్ పాపకు మొబైల్ ఇవ్వొద్దు ఎక్కువ
ఇవ్వొద్దు కానీ ఇగ వినదు కదా అన్నం తినదు ఏడుస్తది అందుకని ఇక ఈ అప్పుడప్పుడు ఇస్తుంట ఇక అట్లా అట్లా అలవాటై పోయింది ఆమె కొంచెం
అహా స్కూల్ కి వెళ్ళదా పా ప
వెళ్తది మళ్ళీ స్కూల్ కి స్కూల్ నుండి రాంగానే అడుగుతది మళ్ళీ మొబైల్
అవునా
ఉమ్
మ్ ఉహు హుహు
ఇంకా చెప్పాలి ఇగ మా నాకు పాప ఒకతే కదా బాబు ఇద్దరు బాబులు పాప ఒకతే అందుకే ఆమె కు గారాభం ఎక్కువ
అవునా
ఊ కొంచం
మరి ఎక్కువ ఫోన్ ఇవ్వొద్దు తర్వాత కనిపియదు
కనిపియ్యదు అట్లా చెప్పినా నీకు తర్వాత కని పియ్యదు మొ బైల్ ఇవి చెయ్యద్దు నీ కండ్లు పోతాయి అని అంటే నాకు పెద్ద పెద్ద అద్ ద్దాలు కొనియ్యండి తర్వాత అని చెప్ తది ఏం చేస్తాం ఇగ
ఆ
మొబైల్ ఇవపోతే ఎడుస్ తది అన్నం తినదు
ఆ మబల్ అవునా మొబైల్ లో క్లాసెస్ పె ఫ్యామిలీ
ఆ ఇప్పుడు కొంచెం తగ్గించింది
ఆ
ఉమ్ ఇప్పుడు కొంచెం పెద్దగాడి ఇ సెకండ్ క్లాస్ ఇప్పుడు
అవునా
ఉహుం ఇప్పుడు కొంచెం ప్పు డే అంతా స్కూల్లోనే ఉంటాది ఈవినింగ్ టైం వచ్చినాంక కాసేపు ఇప్పు ఒక వన్ అవర్ అట్లా చూసి మళ్ళీ హోం వర్క్ చేసుకొని పడుకుంటుది తర్వాత తినేసి ఇప్పుడు అంతగనం చూడదు కానీ ఇం ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ చూస్తుండే
ఆ
హ్మ్ ఇంకా తనకు ఇష్టమైన ఫుడ్ అడుగుతుది అన్ని చేసి పెట్టాలి ఆ మొబైల్ లో వాస్ అంతే కదా ఆమె చూస్తున్నప్పుడు కిడ్స్వి అందులో ఏమేం వంటకాలు చూ పిస్తార అవన్నీ చూసి నాకు కూడా కావాలి మమ్మీ అని అంటది ఆమె ఆమె ఏం అడిగితే అది చేసి పెట్ తాది చేసే వరకు ఆ చేసే వరకు ఊకోదు ఏడుస్తది
ఆహా
హ్మ్ మళ్ళీ ఇంకా మనం తినే ఫుడ్డు కాదు అది నార్త్ సైడ్ తింటారు కదా ఆ ఫుడ్డు కావాలి అంటది ఆమె
మరి మీరు ఎట్లా చేస్తరు
అందులోనే చూసి చేసి పెడతా
అవును పెట్టాలి
యూట్యూబ్లో చూసి
హ్మ్ పెట్టకపోయినా ఏడుస్తుంది పాప
హ్మ్
అన్ని ప్రాబ్లమే చిన్న పిల్లలతో ఏం కావాలి ఇవ్వాల్సిందే
ఆహా చిన్న పిల్లలతోనే అన్ని ప్రాబ్లమ్స్
హ్మ్
ఇంకా ఏంటి సంగతి మరి మీ విలేజ్ లో అంటే మీరు విలేజ్ లో ఉంటారా సిటీ లో ఉంటారా
విలేజ్ యే
అవునా విలేజేనా ఇంకా మ్యారేజెస్ ఉండొచ్చు మీ విలేజ్ లో విలేజ్ లో ఎక్కువ మ్యారేజెస్ ఉంటాయి కదా అంటే సిటీ లో కూడా ఉంటాయి కానీ, ఇక సిటీలో ఎవ పిలిస్తేనే వెళ్తారు.
అవును
విలేజ్ లో అంటే ఇప్పుడు విలేజ్ అన్నప్పుడిగా వెళ్ళాలి కదా అందరూ వెళ్తరు